హలో
ఆ బావున్నా బ్రో
ఆ బాగున్నా బ్రదర్ మీరు బాగున్నారా
ఆ బ్రాగున్నా బ్రో ఏం చేస్తున్నారు
జస్ట్ ఇగ ఇప్పుడే తిన్నాను తిని కూర్చున్నాను నువ్వు తిన్నవా
నేను ఇప్పుడే తిన్నా బ్రో ఎప్పుడే తిని కూర్చున్న అట్లా
ఏం తిన్నావ్
నిను చికెన్ తెచ్చిన బ్రో
ఆ బ్రదర్
చికెన్ చికెన్ చేసుకున్నా
ఓయ్ నిన్న తినలేదు ఇవాళ తిన్నావా
ఆ నిన్న తినలేదు ఈరోజు తిన్నా మీరు నిన్ననే తిన్నార ఈ రోజు అమ్మనే చేసింది బ్రో నిన్న అమ్మ ఊరికెళ్ళింది ఈరోజు వచ్చింది చేసింది ఇవాళ
ఓకే ఓకే అందరు తిన్నారా మరి ఆ నేను తిన్న ఇందాకే ఒక టూ థర్టీ కీ అట్లా తిన్నాను బయట వెళ్లొచ్చిన అండి నిన్న వెళ్ళల్ల అనుకున్నా నాది ఆఫ్ డే నుంచి షాప్ క్లోజ్ అయింది మళ్ళీ ఇవాళ వెళ్ళను
మ్మ్ అవునా
వెళ్లే పని ఉండే అక్కడ కొంచెం బిల్స్ ఉన్నాయి అది తీసుకురావడానికి వెళ్ళాను
ఆ
ఆ అక్కనుంచి షాప్ క్లోజ్ ఉంటే మళ్రి ఇవాళ వెళ్ళా మళ్ళీ ఇవాళ ఇవాళ కొంచెం మూసుకని ఉంది మబ్బులు మూసుకుంది సరే కొంచ చల్లగా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయిది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరం వెళ్ళాలి షాపు
ఓహో అవునా
ఆ ఒకటిన్ ఫిటీ అవుతుందని చెప్పసి ఇంకా ఎండలో ఆలాడిపోతాని చెప్పి ఎట్లా మూసుకుందిని చెప్పి ఫుల్ ప్యాకప్ చేసుకు ఒక చేతులు ఒక్కటే బయటపడి మిగతాంత మూసేసినా కాళ్ళు చేతులన్ని అంత భయంకరంగా ఉన్నయి కాలిపోతున అప్పటికి ముసుకొని ఉన్నా కూడా మేఘాలు అడ్డంము పోతున్నా వస్తున్నాయి కదా గట్టినే కొడుతుంది ఎండ
గట్టిగా కొడుతుంది ఉమ్ అవును ఇప్పుడు కూడా కొడుతుంది బాగానే
అవును ఏం తెలియట్లేదు ఫ్యాన్లు వేసి ఇంట్లో కూర్చుంటన్నాం కాగాని బయటికి వెళ్త
బయటికి నల్ నల్లగయిపోతానామ్ అసలే
నల్గ హారికిపోయటట్టు నలగ రంగు పా పాడు రంగ ఎట్యినా పోని మనం ఫస్ట్ మనిషి ఉండాలి కదా
అంతేలేరా
ఆ వెళ్ళావా పొలం దగ్గరకి ఏమైన్నా ఇంట్లోనే ఉన్నావా
లేదు ఇయాలా వెళ్దాం అనుకున్నాం కాగానీ ఇప్పుడు ఏం లేదు కదా చిన్న చిన్న అక్కయ కొమ్మలు కొట్టాను బాయి కడ ఆ
ఆ వాటికి ఏం మిషన్ ట్రాక్టర్ లాంటివి ఏమి ఉండవా వాటికి తియ్యనికి
మిషన్ ఆ ఉంటాది బ్రో కాగానీ చిన్న చిన్న చెట్లు ఉంటాయి కద మనం నార్మల్ గా
ఆహా
వాటిని మనం గొడ్డలి తోని కొడతే నార్మల్గా నీళ రాకుండా కొన్ని కొంచెం చిన్న చిన్నగా ఉండే పక్క పక్కన
ఆహా
ఆ
వాటి కోట్టేసి ఏం చేస్తారు వాటి
పక్కన ఆ రోడ్డు మీద వేసేస్తాం కొంచెం మేకలు అయి రాకుండా మెయిన్ రోడ్ మీద ఉంట
ఆహా పొలాం దగ్గర ఉంది మీ రోడ్ దగ్గర ఉంది అయితే
ఆ రోడ్ మీద
ఎంతకు నడుస్తుంది మీ సైడ్ ఎకరం పొలం
నడుస్తుంది బ్రో చాల ఇప్పుడు ఇప్పుడు గుంటకి సిక్స్ అట్లా నడుస్తుంది
సిక్సక్ ఆ
ఉ అవును
సిక్స్ ల్యాక్ ఉంటా అంటే నూట ఇరవై గాజాల అనుకుంట కదా
ఆ అంతే నూట ఇరవై గజాలు
ఓహ
తిన్న బ్రదర్
ఆ తిన్నా బ్రదర్ ఇందాకే తిన్న ఆలు అదేదో ఏదో చన్నగపప్పు ఆకుకూరేస్ చేసింది మమ్మీ కాదుసుకొని దిన్న ఆ చనగపప్పు తోటకూర అనుకుంట
తోటకూర
ఆ అదే వేసి చేసింది బాగుంది కర్రీ ఆ తిన్నా ఇప్పుడే తిన్నా దగ్గర ఉన్న
అక్కురల్ అక్కరల్ తినక ఛాన్రోల్ అయితంది తినల్ తిందం అనుకుంటన కని ఇప్పుడు ఎం దొరుక్తలేవ్ సరిగ్గా
ఈ గోంగూర ఎప్పుడు దొరుతుంట గోంగూర బచ్చల కూర తోట కూర దొరుకుతనే ఉంటయిగా మీరేం వేయరా సైడ్ ఇంటి
ఇప్పుడు కాల్ ఇప్పుడు ఇంటికాడేయ్యా ఇప్పుడు స్తాం కాని ఈ ఎండ మేకలుంచవవి
మ్ ఆ గ మేకలు అవి ఉంటే ఇంకా మూల్లకాంపలేస్
ఎంత ఏశిన తింటేనే ఉంటాయి జబ్బి మారి
అ పొలాల కడేస్తెనేమొ ఇంకా మన కాపులా గాయాలి లైక్ అటు ఎవరో దారికుందన్నావ్ కదా వాడువిళ్ళు పిక్కపోతర్
ఆ అందుకే కొంచెం రోడ్ మీది కది ఇది ఏతే కనబడవ్ ముందుకేతే
ఆ అట్లా చేసుకోవాలి ఇంకా
అపో మరి నువ్ వెళ్లిన పని అయిపోఇంద
ఆ అయిపోయింది వచ్చినా తీసుకొని వచ్చినా బిల్స్ పేపర్ తీసుకొచ్చినా ఇంగ అవి చెయ్యలే అవి వాటి లెక్కల్ చేసి స ర్ సార్కి పెట్టాలె అవీ అన్ని ఆయనకు పంపింయలే మా సార్కి
లేక్కల్ చేయల్నా
అంటే బిల్స్ ఉన్నాయి కొంచెం అవి లిస్ట్ రాయాలే కరెక్ట్ గా అంటే డేట్ వైజ్ గా రాసి వాళ్ళు ఏ డేట్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి సామాన్లు తేచ్చాం ఏంటినేది ఎటువట్ రాసి ఆ బిల్లుకం ఎంత తెచ్చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన చూసుకొని ఇదైపోతది ఇంకా దాంతో మనకేం ప్రబ్లం ఉండద్
ఎం ఉండదు మొత్తం లెక్క చేప్పాల్సిందే
అ అది చెప్పేస్తే అయిపోతాది క్లియరై పోతది ఇంగ మన పనై అయిపొఇంది కదా ఇంకా క్లియర్ ఇంగ అయిపోతుంది కద అక్కడ వరకు దాంతో ఉన్న పని అయిపోతది
అంతే అండి క్లియర్ అయిపోతే ఓ పని అయిపోతది
ఆ తర్వాత మళ్ళ ఇంక వేరే జాబ్ చూడోచ్
అల్లకూడా వర్క్
వర్క్ ఎం లేదు ఇది ఎప్పుడిదో ఇది బిల్లు సర్ కట్టెలకు బిల్లు హార్డ్వేర్ షాప్ అతను ఇప్పుడు ఇచ్చిండు అది ఎప్పుడో పని అయిపోయి కూడా దగ్గర దగ్గర నవంబర్ డిసెంబర్ ల అయిపోయింది పని
అవునా
మ్ పనైపోయి ఇప్పటి వరకు ఆ బిల్లు క్లియర్ చేయలేదు అందుకే అంత లేట్ అయింది లేకుంటే ఇంత టైమ్ పట్టదు మార్నింగ్ అది ఇప్పుడన్ని చెక్ చేసుకోవాలన్ని లేకుంటే అప్పటిదప్పుడే కట్ టెస్తే ఇంత టైం ఉండదు మాకు ఎ ఇంటీరియర్ కా కవోర్స్
ఇంటీయర్ కబోడ్స్ ఆ ఫర్నిచర్
ఆ ఫర్నిచర్ వర్ చేసుకో
ఎల్ల తీసుకుంటారు బ్రో ఎంత ఎట్లా ఒక రూమ్ అన్న ఉంటదా లేపోతే
వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు లేబర్ చార్జ్ ఉంటది మెటీరియల్ చార్జ్ ఉంటది లేబర్ విత్ మెటీరియల్ ఉంటది మాకు ఎట్లా అంటే ఇప్పుడు
నాన్ క్వాలిటీ ఉంటాయి రెండట్ల అట్లా కూడా వేసుకుంటారం ఓన్లీ క్వాలిటీఎనా అమౌంట్ ని బట్టి
త్త మరి రిజిన వాళ్ళ బటన్ బట్టి వాళు ఎంత ఇవ అవ్వాలె నాకు ఐదు లక్షలు ఆరు లక్షలు అయిపో దాని దగ్గ ఫ్లైడ్ వుడ్ తెచ్చేస్తరు లేదు నాకు హైఎండ్ లో కావాలి మొత్తం హైఫై లో కావాలంటే దాని దగ్గ సెంచరీ బ్రాండెడ్ గ్రీన్ అవన్నీ వాడ
అంటే టూ రూమ్స్ అన్ని ఎట్లుంటాయి రూమ్స్ లనే ఉంటాయా లేకపోతే
ఇప్పుడు టూ బిహె కె త్రీహెచ్ కె ఫ్లాట్ ఉంటంది కద ఇప్పుడు ఇల్లు టది బెడ్రూమ్ లో హల్ కిచన్ బెడ్రూమ్ విలేజ్లలో కూడా ఇప్పుడు బెడ్రూమ్లు ఉంటాయి హాల్ల్లో ఉంటాయి కదా
ఆ అవ్వని బెడ్రూమ్ హల్ రెండు అట్లా
ఆ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు ఉంటాయి హాల్ ఉంటది కిచెన్ ఉంటది అట్నే లెక్క వస్తుంది ఎవరికి ఎక్కడైనా సరే పెట్టుకుని ఎస్ఫ్టి కింతని ఉంటది ఇప్పుడు ఎస్ ఎస్ఎఫ్ట్ వచ్చేసి ఇప్పుడు బాక్స్ మొత్తం సల్పులు లేకుంన్నాయనుకో మొత్తం ప్లేఓర్ తోటి చేయాలనుకుంటే అది ఉంటది ఏ ఏ అది వచ్చేసి బాక్స్ వచ్చేసి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఉంటది రేట్ ఆడ ప్లేవుడ్ చాయస్ అనమాట నాకు ఈప్లోడ్ కాని వచ్చ రేట్ పెరిగికపోతే పదేను వందలకి వెలిపోతది మాములు మీడియం అనుకుంటేనేమో పన్నెండు వందలు ఉంటది ప్రీమియం అనుకుంటె పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటది ఇంగా హై ఎండ్ అనుకుంటే పదిహేను వందలు పద్దెనిమిది వందలు అట్లా కూడా ఉంటది రెండు వేలు కూడా ఉం అంటే అప్లడ్ పెరుగుతుంటాయి కాస్ట్ దాని క్వాలిటీ పెరిగిపోతుంటాయి వర్క్ అయితే సేమ్ అదే ఉంటది ఏది తెచ్చుకున్నా మాకు అదే పని ఉంటది అంతే ఉంట ఇప్పుడు నువ్వున్నావు వంద రూపాయల బట్టి తెచ్చుకున్న వాడు అంతే కూలి తీసుకుంటాడు మూడు వందలు ఐదు వేల బట్ట తీసుకున్నా అదే మూడు వేల కూలి తీసుకు ఉంటడు వాడి పని ఒకటే వానికి మెటల్ తో పని లేదు వా పని అంత వరకు కట్ చేసి పెట్టడు అట్లాగే మాది కూడా
ఓహో
ఓన్లీ ఇంకా సెల్ఫలు ఉన్నాయి అనుకుంటునేమో ఓన్లీ పైననే చేయాలి అనుకుంటునేమో దానికి లేబర్ తీసుకుంటాం అది లేబర్ అయితేనేమో రెండు వందల యాభై రూపాయ ఫేమ్ ఉంది మెటల్ తోట అయితేనే ఏడు వందల యాభై ఎనిమి వందలు ఉంది
ఈ ఓన్లీ సెల్పుల అయితే ఎట్లాబొ
అదే సెల్ఫలు ఉంటేనేమో ఏడు వందల యాభై నుంచి స్టార్ట్ ఏడు వందల యాభై నుంచి ఉంటది ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల వరకు ఉంటది
ఓహో ఓన్లీ ఇట్ట డోర్ల్ ఏసుకోవటమే కప్బోర్డ్స్
డోర్లు పెట్టడం లోపల ఆల్రెడీ సెల్ఫ్లు ఉన్నాయి గనుక ఆ ఉంటది కలర్లు డెకలం కాంబినేషన్ ఇస్తాం దాన్ని బట్టి డిజైన్ ఇస్తాం ప్లానింగ్ ఇచ్చేసి దాన్ని బట్టి చేస్తాం దాన్ని బట్టి వాళ్ళు అదేన్నకుంట సాప్ట్ బన్ రోడ్లు కావాలా స్లైడింగ్ కావాలా అంట వాళ్ళ ప్లేస్ ఇల్లు కుందనుకో డోర్లు ఓపెన్ చేస్తే మంచ్చానికి తగులుతాయి మనిషి దానిమీద స్లైడింగ్ ఇస్తం స్లైడింగ్ వద్దు నాకు ప్లేస్ ఎక్కుందనుకో ఓపన్ డోర్స్ ఇస్తాం
ఓపేన్ డోర్స్ ఇస్తారా హ ఓకే ఓకే
అట్లా అదేందంటే ప్లేసుని బట్టి ఆ సీలింగ్ ఉండాలి సీలింగ్ లేదనుకుంటే సీలింగ్ వరకు అది ఎంత పైన ఒక కొంచెం డమ్ ఇడ్సి పెట్టేసి తర్వా
సీలింగ్ ఉహూ సీలింగ్ చేసుకొని పుట్టి ఎసుకున్నాంకనే ఇట్లా
సీలింగ్ చేసుకున్న తర్వాత డోర్స్ స్టార్ట్ చేయాలి సీలింగ్ లు ఫ్లోరింగ్ లప్పాలు అయిపోయి ఒక కోట్టు ప్రేమర్ కూడా అయిపోవాలి గోడలు అప్పుడు చేస్తాం తర్వాత ఆ అప్పుడు చేసిన తర్వాత మళ్లీ ఇవన్నీ టచ్ చేస్తుంటే అంత దుమ్ము దెబ్లు తాగులుతాంటాయ్ మళ్ళ టచ్అప్లు చేసుకొని మళ్ళా పాలు పెట్టుకొని లైట్ చెకింగ్ చేసుకుంటారు కదా ఆ లైట్ చెకింగ్ చేసుకొని లప్పాలు చెప్పులు చేసుకొని అప్పుడు వాళ్ల పెడ్ దీని మళ్ ఈ ఏ లోపడ ఏవైతే డెకోలం కాంబినేషన్ వాడుకుంటూ దానికి మ్యాచింగ్ ఉండేటట్టు మళ్ల కలర్స్ వాడుకొంటారు కలర్ గాకుండా లైట్ కలర్ చూసుకోలి మళ్లీ దీన్ని డామినేట్ జేయకుండా ప్ర్లెజెంట్గా ఉండాలి ఇంట్లో కోస్తే అది గోడకో రగేష్ అనుకో అదిగా లాగా ఆ గోడకో రంగ్గేస్తే ఇగ అది లార్జింగ్ లాగుంటుంది ఇల్లులా ఉంటున్
ఉమ్మ్ హు ఇ పైన మనం స్లాబ్ ఉంటాది జూడు తేట్లా స్లాబ్ కి సీలింగ్ పెడతారు నార్మల్గా అట్లా వాటికేంత్ ఎంత ఉంటాదని
అది ఆచ్చేసి వాళ్లు మెటల్ తోటి నీకు యాభై ఐదు నడుస్తుంది ఇప్పుడు జప్పన్ బోర్డు స్టేడి రియోప్సిల్లింగే గదా నువ్వు అనేది ఆ పైన థర్మకోల్ వెట్టుకోవాలే మీది సింగిల్ ఫ్లోర్ ఏ ఉంటానేమో పైన థర్మకోల్ అతికించుకోవాలి సిల్లింగ్ కి పైన ఆ పైన పైన వేరే ఫ్లోర్ ఉందనుకో అవసరం లేదు పైన స్లాప్ కథీకిస్తారు లోపట్ సైడ్ ఇంట్ల ఆ అతికిస్తారు టూ ఇంచి మందం థర్మకోల్ తీసుకొచ్చి పెట్టిచూకోలి అది కూడా మనమే దాని కాస్ట్ సపరేట్ ఉంటంది. ఎంతవరకు తీసుకొని ఆ షీట్లు దేచూకొని ఆ పెట్టుకొని అతికిచేస్తారు అప్పుడు నీకు అంతా ఇది రాదు అంత వేడి రాదు
అంత వేడి రాదా
కుండా ఏమి లేకుండా ఉత్త సీలింగ్ జేపిచిరానుకో ఇంగా చేపించినా గూడ వేడే వస్తాది
కొన్ని ఇంటి ముందు రేకులేసి సమ్‌థింగ్ వాటి గూడ సీలింగ్ జేపించూకోవచ్చు గదా నార్మల్ గా
ఆ చేసుక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అప్పుడు ఇట్లా శేక్ కుల్లున్న కాడ ఒక ఫ్లోర్ సింగల్ ఫ్లోర్ ఉన్న కాడ థర్మకోల్ పెట్టుకోవాలే కొంచం లో కొంచెం అన్న అపుతది ట్వెంటీ థర్టీ పర్సెంట్ అపుతది వేడిని
డిజైన్ బాగుంటాయి బ్రో డిజైన్లు గూడ ఆళ్ల
ఆ అంటే డిజైన్ ప్లేయిన్ జేస్తే ఈ రేటు ఉంటది మళ్లా నేను స్టాపుల్ స్టాపుల్ బిజినెస్ నంబర్ దానిము దాని ఛార్జెస్ ఇస్తారు , డిజైన్ చేస్తారు. నీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు వాళ్లు అవును టూ స్టెప్పులు ఉంటాయి గట్స్ షాన్ డిజైన్ బట్టి అట్లా ఎట్లా కావాలంటే అట్లా జేస్తారు నీకు మావుల చూస్కొని నాకు ఏది కావాలంటే అక్కడ చూపిస్తే వాళ్లు చేస్తారు ఏ ఎలాగైనా పర్లేదు చేస్తానే ఉంటారు వాళ్లు
కూలీ ఇట్లా ఎంత ఉంటది బ్రో ఛార్జెస్
వాళ్లు మొత్తం మెట్టల్ మొత్తం వల్లే తీస్కొని జేస్తారు ఎక్సెప్ట్ వోచ్చేసి యాభై ఐదు రూపాయలు నుంచి ఉన్నాయి యాభై యాభై ఐదు నుంచి మంచిగ ఏపించుకోవాలనుకున్ సో ఒక ఐదు రూపాలు ఎక్కువ ఇచ్చినదంటే ఆ మధ్యలో ఒక పట్టీలు ఉంటాయి గదా అవి కొంచెం దగ్గర్క్ దగ్గర్క్ చేస్తాం మా దగ్గర రేట్ కట్ మిస్ అవ్తే దూరం దూరం వేస్తారూ అంటే మోడల్ చెప్పుకొని వోడు ఇట్లనే ఏష్నా పడేది ఇది
అద్ అదే
హా అక్కడ అక్కడ ఇద్ద్ జేస్తారు వాళ్లు
ఓహో అచ్చా
ఆ అట్లా
ఓన్లీ కప్‌బోర్డ్స్ ఓన్లీ ఓన్లీ ఈ ఫర్నిచర్ వరకే ఓన్లీ
ఆ ఓన్లీద అంటే ఇంట్లో ఫర్నిచర్ బెడ్డు హా ఓన్లీ సోఫాలు ఏం చేయము డైనింగ్ టేబుల్ ఏం చేయము ఓన్లీ బెడ్సు ఇంకేదో వర్క్సు చెయ చెయ్య అది అంతళ్ళ రెడీేడ్ తీసుకుొ పెట్టావు ఆ పషన్లు గిషన్ తలకా మేము పెట్టుకోలేదు
ఉంది
తలకాన పెట్టి ఎందుకంటే డెన్స్టీ ఒకసారి ఒకో అది కరెక్ట్ గా రాలే అనుకో అది మన లోపం అంటారు అది మనం తయారు చేయము స్పాంజులు అది మనం రెడీ మేడ్ తీసుకొచ్చి చేయాలి అంత అది వాళ్ళకే కరక్ట్ అది వాళ్లే సెట్ అయితారు మనకు సెట్టు కాదు అది
ఉం అవును
గాని ఆ బండలు తీసుకొచ్చి అదంత పెద్ద ప్రాసెస్ అది సెట్ కాదు రెడి మేడ్ కరెక్ట్ అని చెప్తా నేను వాళ్ళకైతే ఇంగ బెడ్ లు అంటే ఇంగ మ్యాట్ మ్యాచింగ్ ఉంాలిగా ఇంటీరియర్ లో కూడా ఏద రు కోలుకుు దా మ్యాచింగ్ కలర్ ఉంటాందని చెప్పసి అవి చేస్తాం వాటికి స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ హైడ్రా లిక్ కావాలం టే హై